ఏ లేదమ చన్న వాల
అ మషాలళ్ మంచికున్నా చిన్నవా
ఆ తిన్ననే తిన్నావా నువ్వు
ఆ తిన్న ఏంటికద ఏంటికద
మాది దోశ
ఓహో మంచి వెేడతా బగాయితుూ క సేవెడతాలో
మగ దోశ పెట్టిలే మూడఐదు తిన్నా మంచిగా
వేడి వేడి ఏ చిత్రరా మీకు
వేడి వేడి మంచిగా ఉంటేదని చ దో చాలు
చాయి ఓతార చాత్ర
వత్తడు చాయ్ పాలు రెండు వత్తడు బూస్ట్ వేసుకొని పాలు దగినా రోజు ఫుల్ నళ అయిన
రోజు తాగవ
వాటిపాలు తాగ నాకు కక్కువస్తది బూస్ట్ వేసుకుని తాగితేనే తాగుతా
ఇంకో ఫ్రెండ్ తాగుత్తది గా లోటాలు లోటాలు ఇంకొక ఫ్రెండ్ తగుతది గా లో లోటడు లోటడూ బా
తగ్గితే అలా అటుకులు యేసుని తాగుతా
వావ్ ఛాయల అటుకులు వేసుకుంటే సూపర్ ఉంటుంది
మస్త్ ఉంటది కానీ మనం మనం అ
అవును కొనుకోచుకుండం చాలా అటుకులు తక్కువ రేట్ ఐ మల్ల
పోయి కొనుకోచు కుండం అయితే ఇయ్యాల
మ్మ్
ఆ నిన్న గుప్పి ఎత్తయతే ముంచి మనకా ఉంటది
అవును గుర్తులేదు
అవున మనం పోయినాక కర్బుజ కాయ తినాలా అమ్మమను చక్కర ఆడుకుని
అవును కరుబుజ్జ తిన్న ఆ పో పోదున్న తిన్న
ఆ
చక్కర పెడుతాన్నదిగా అమ్మమ్మ
పెడతా అన్నది మనం మధ్యాహ్నం పోయినక అడిగితే ఎంది మంచిగా చక్కర పెట్టుకొని అడిగేసుకొని
అన్నం తిన్నాక కరుబుజ్జకాయ కోసుకొని తిన్నాం అన్ననికి పోయినప్పుడు చక్కర తెచ్చుకుందాం మ్ ఆ
లేదు చాక్
అమ్మమ్మల దాంట్లో ఉన్నాయి చాకులు చాలున్నాయ్
అ ఆ అవునే మంచిగ ఉండు సూపర్ ఉండు చల్ల
మస్తు ఉంటుందే కూల్గా సూపర్ ఉంటది అసలు చక్కర ఏసుకూని తింటున్న
నిన్న జ్యూస్ వేసింది అల్లా రెం అల్లా ఫైవ్ కర్జూరాలు వేసి జ్యూస్ వేసి అన్న కోసల పందుతాం తాగు తాగాను చేసిచ్చింది తాగిన బ్లెడ్ లేదు అని
ఇంక మార్ మై ఇంట్ల కూడా చిన్నప్పుడు అన్ని జ్యూస్లు వేసేసాం సపోట జ్యూసులు
మానాన్న కూడా అట్లా ఏసుకొని తాగుతాండు పా అలు అపిల్ అన్నీ ఏసుకొని తాగుతాండు
దాంట్లో బూస్ట్ కూడా ఎత్తరు పాలు పోసి బూస్ట్ ఏసి అవి ఏసి చక్కర ఏసి చేతరు సు పరంపర ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తాగాలి దాన్ని యూట్యూబ్ లో ఎట్లొత్తయి ఇంకా నమాజ్ చేతరు కదా వాటిని సూపర్ ఏతరబ్బా
మంచిగ ఏత్తరు
ఐస్ గడ్డలేసి అవన్నీ వేసి చేత్తరు
హ్మ్
ఇయలా నబిక స్టోరీస్ చూడాలి చానారోజులయితాంది
అ
స్టోరీస్ చూడాలియాల యూట్యూబ్లో
స్తుంటయనే స్టోరీస్
బ్యాచ్లు
ఓయ్ ఎవలన్నా ఎత్తుకపోవాలే నీ పెళ్లి కావాలే
హ్మ్ నాలుగుండాలి గట్ల నాలుగు లేకపోతే చూడిగా
ఉంటాయి ఎటుపోవు
అన్నంలో వెట్టుకొని తినాలి అలం మధ్యాహ్నం ఒక చిప్స్
ఆ ఇవి చానా చేయిర్చకుంటయ్ ఇగ చిప్స్
అవును కుర్ ఒక్కసార్లి అత్త అయినా
ఛీ నేను తిననే తిన అవి
ఓ ఇంకా వేరున్నయిగా లేసు
ఆ అనేే సర ఇగ
గా మన మున్ని షాప్లా గవి కొనుకుంటే మంచిగున్ను
ఏమిటి ఆ అనిమల్ ఇయాల కొనుకునం ఇ అనిమల్స్వి
ఆ పైసలో
ఆ దగర ఉన్నయి పద రూపాలు
సారే కొనుకు
ఆ
షా చలవిరంద
ఆ
తీసిలేద షపు నిన్నా
క వస్తుంది
ఆ ఆ అంటేది ఎప్పటికీ భష కొతుది ఏం కొతు ఎది ఎం
నమెే కుట్టతద కుట్టద అ
ఏ మ కొడుత మీ మళ్ళ ఇల్ంత వాళ్ళదే కదా
ఇవళ కొడుకైతే ఊకే కను అడుగుతాడు ఆటి ఎతాడు ఇటి ఎతాడు
ఆ
వాంకే ఉన్నట్టు బిలడపు ఇతడు కారు ఎవాళ వచ్చల్ మాటలు న వాడతానేే అంతా
నాలు క్లాస్ే అచ్చిదింది యోగా ఉ
తూ పరడేనా పోరగళు అంత
ఆయింటి వాళ్ళది ఓనిలా నే ఆంటి వాళ్ళది
ఆ ఓను
ఫుల్ళ మందికి రెంటు తత్తరగా అంటి వాళ్ళు ఇంకా వాళ్ళ పక్కన వళు ఇంకో సెటర్ ఉంటుంది చూడు దాంట్లో బిస్ినర్ బాటిలు ఉంటాయి అంత వాళ్ళకి రెండటికిచ్చది పైన ఒక ఫ్యామిలీ ఉంటుంది
ఫ్యామిలీ ఉంట బ్యాచలర్స్
ఆ ఎనకస పైన మళ్ళీ ఒక బ్యాచలర్స్ ఉంటారు మళ్ళ కింద కూడా బ్యాచులర్స్ ఉంటారు
మనం కూడా అట్ల ఒక్కటి కట్టుకోని అందరికి రెంటికి ఇయాలే
ఆ ఫుల్‌ పైసలు వస్తాయి గా అలితికి అయితే మల్లా షాపింగ్ మల్లా మిషని కుడ్తది
మాల్ అయితే అన్ని సంబంధిస్తే మనం అయితే మంచిగా కొనుకుంటామ
అవును ఉమ్ అమెకి ఇంకా కొడుకు వాళ్ళ కొడుకు బీటేక్ చేతడు
ఆ
ఉమ్
కొడుకు దోశలు అయితే కొట్టు కొట్ ఆ
మనం కోతి పోతుంటే ఇంక అక్కడ ఒక ఐస్ క్రీమ్ ఉంటుంది చూడు మిషిను అది కొనుక్కోవాలి ఒక రోజు
కొనుకుధామే
ట్వెంటీ ఫైవ్ రూపీస్ అంటా థర్టీ ఫైవ్ రుపీస్ అంటా
రేపైనా ఎల్లుండైనా కొనుక్కుందాం ఐస్ క్రీమ్
ఉమ్ కోట్కున్నా కనీ టెన్ రూపీస్ కి మూడు వస్తాయి రెండు తా పైసల్ పెడతయి
కానీ ఒక్కసారి నవినాకా ఈ ఐస్ క్రీమ్
అవును టేస్ట్ సుడాలే ఫ్రెష్ గర్వాల్ టాటా
ఆ చాలా పైసలు ఉచ్చ మనక్కడ మంచి పైసలు ఉంటే అది కొనుకోని తిన్నోచు
ఉమ్ అది పెట్టింది జిరాక్స్ సెంటర్ అంకుల్ల్లో కదా
ఆ జిరాక్స్ సెంటర్ అంకుల్ల్లో టేస్ట్ చేయలే బాగ అవా మనమే వోచిపోవాలె బాగా కొవాలా ఐస్‌క్రీమ్
ఆ కిట్స్ వాళ్ళుకే అదే కొనుక్కుంటారు అన్నే కూర్చుంటారు మధ్యాహ్నం మనం కోచింగ్ పోయేటప్పుడు చూడయాల
సార అధి రాష్లె ఉమ్ ఇంకా
ఇంకా చెప్పాలి పోతాను ఆ మ్యాథ్స్ క్లాస్కి పోవాలిగా
కా నవ్వ్తా నవ్వ్తా పోతుంది చూడు
అదే ఒకటే ఊరుకుంటుంది కదా మస్త్ చదుతాది మనస్తు ఆ రోజు వస్తుంది కాలు ఇయితే ఒక్క రోజు కూడా త పియల్పకు
మీ టాపర్ అంటే
ఆ మాకి సూప్ పెడతారు తెల్సా మేమే చూసుకుంటా వత్తా ఊకే బట్లని
ఇ ఊకే భాతిమలాడు కుంటాండు అంత ఊకే కాల్ నొక్కు కాల్ నొక్కుతా కాల్ నొక్కుతా ఉంటాది మొక్కించుకోపోయినా ఒకసారి మంచిగా అనిపిత్తది ఆ అవు నాట్లనే అనుని మీరు
ఉమ్ ఇంకా ఇంకా
ఇంకా చెప్పాలి
పాలనగా
ఆ
బోరు కొడతంది గా డిఎస్ క్లాస్ ఐతే ఉందో లేదో
సూడే పేనా రీల్స్
హ్మ్మ్ పోవాలిగా మ్యాస్ క్లాస్ కి మ్యాస్ క్లాస్ కి పోవాలిగా
అయ్యో బాగాచేప్తది గా మేడం అవార్డియాల మేడానికి అవార్డు శాల్వా కప్పాలే ల
ఆ అవును
అవునే శాల్వా తెచ్చి కాప్పా పి కేక్ కడ్ చెపిత్తా దీని కన్నా మంచి కేక్ అచ్చు
మన కోచింగ్ అయితే వేస్ట్ కోచింగ్ కేక్ గూడా కోయలేదు ఉత్త మనం కేక్ గూడా కొయ్యలే కూల్ కేక్ కాకపోయినాకూడ నేనైతే ఎంతో ఆశతో పోయిన కేక్ గోపితారనీ ఖచ్చితంగా
తింటూర్ మనంయితే ఫస్ట్ ఫస్ట్
ఉహ్ చేత కాదు
అవునే కొంచం మనమే తింటాం కేక్ మొత్తం వాళ్ళు వత్తన్నారా మీ దోస్తులు ఇయ్యాలా
ఇంకా
నీ దోస్తులు అత్తాన్నరా కోచింగ్ కి
ఏటు
కోచింగ్ కత్తన్నార మీ దోస్తులు ఇయ్యాలా
నేవరం పోలేదిగా
అహ్
ఇయ్యాలబోవాలిగా
ఇయ్యాల పోతే ఆమె ఇగ మిమ్ముల్ని చట భారతం చెప్తాది కావచ్చు మీకు ఆ సరే బాయ్